ఏం జాస్ ఉమా హలో విన్పిస్తుందా.
హలో
హలో
నాయిస్ ఎక్కడో లోగ్ గా వినిపిస్తుంది.
ఆ హ్మ్ సర్లే వినిపిస్తుందా నా మాట ఇప్పుడైతే.
హలో
హలో
ఎక్కడో లోగా ఇన్పిస్తుంది.
అదే వినిపిస్తుందాంటున్నా. ఓకే ఓకే మ్మ్ ఏం జాస్తున్నావ్
ఏముంది ఏం జెయట్లే ఇప్పుడే పనయ్యింది.
హ్మ్
పన్ జెయ్యాలి
టిఫీ నా ఉన్నరా అన్నా
హలో
అన్న ఉన్నారా అంటన్న
లేరు ఆ బయటికెళ్లరు
హ్మ్ ఏంట్ సంగతుల్ ఏం కూర చేసావ్
ఈరోజ్ దోస్కాయ్ పప్పు చేసా
నేను వంకాయ్ నెత్తళ్లు చేసా
ఆ
వంకయ్ నెత్తళ్లు చేసా
మెత్తల్ల
అదే మెత్తల్లో, గిత్తల్లో ఏదో అంతవ్ గదా అదే ఊహు హు ఉప్పు చేప కాదు మా ఉప్పు చేప, నెత్తల్ ళ్ళు అంతారు నీకు నేత్ నేత్తల్ ఐడియా లేదనుకుంటే అయితే
ఉప్పుచాప తింటార మీరు
పేరే మెత్తల్ వేరే
ఆ సరే సరే
అయితే వంకాయ ఉంది కదా దాంట్లో వసి చేస్తే బావుండిదన్నమాట
ఆహా
ఇంకేట్టి సంగతులు ఉంద మి అత్తయ్య వెళ్ళిపోయిందా
అసలు ఎక్కడ లోగా వినిపిస్తుంది వాయిస్
అవునా డిస్టబెన్న్స్ ఏమైనా ఉందా ఏం లేదు కదా
డిస్టర్బెన్స్ ఏమి లేదు కాగాని అసలు చాలా స్లోగా ఎక్కడో వినిపిస్తుంది ఎంత స్పీకర్ లో పెట్ కున్నా స్పీకర్ లేదుగా దీంట్లో
ఆ
వాల్యూం ఎంత పెంచుకున్నా చాలా లోగా ఎక్కడో వినిపిస్తుంది
ఉ అంతే చెవులో పెట్టుకొని మాట్లాడాలికి ఇది ఇది మాట్లాడేటప్పుడు
ఉమ్
ఇంకేంటి సంగతులు ఈ మధ్య కాలంలో ఎడకన్నా నిళ్ళావా షికార్లు
అంతేంగా
ఈ మధ్యన షికారులు ఎ ఎక్కడికైనా ఇళ్ళావా
షికారులు ఏమింటాయి తెనాలు అతే ఉంటాయి ఆ ఊరి ఆ
ఎలా ఉన్నారు మీ అమ్మమ్మ బానే ఉన్నారు ఇప్పుడు
ఆ అంతా బా బాగానే ఉంది కళు హైదరాబాద్ వెళ్ళింది అమ్మ దగ్గర
అవునా బాగున్నార అంటీ
మొన్న అమ్మ వచ్చింది
ఆ
ఎలా ఇంట
ఓకే ఓకే అయితే ఒక రెసిపీ చెప్తాను మామూలుగా నువ్వు కూడా చేయగలిగితే చెయ్యి నీక అన్నీ అవైలబుల్గా ఉండి అందుబాటులో ఉంటే అది ప్రోటీన్ రిచ్ డ్న్నమాట
ఆ
పూల్ మక్కనే ఉంటది గదా
ఆఅ
నెయ్యి ఉంది కదా నెయ్యి పూలమక్కన బాదం పప్పు ఆ కోకోనట్ పౌడర్ అదే దాన్ని ఏమంటారు ఎండు కొబ్బరి ఎండుదైనా పర్ల పచ్చి పచ్చిది అయితే కొంచెం చెమ్మగా ఉంటుంది గదా సో దాని వల్ల అది కొంచెం ఏమన్నా పాడయ్యే అవకాశం ఉండింద్దేమో అని నా ఫీలూ నేనైతే డ్రై కోకోనట్ పౌడర్తోనే చేశాను అయితే అది చిన్నపిల్లలు పెద్దవాళ్ళిద్దరూ తినచ్చులే లడ్డుూ మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట అన్ని రకాలుగా మంచి హెల్త్కి మెయిన్ మంచిది అది జస్ట్ కొంచెం నేతిలో బాదం పప్పు ఒక చిన్న కప్పు అదే ఒక ఐస్ క్రీమ్ కప్పు ఉంటది గదా మనం ఐస్ క్రీమ్ ఏసుకొని తింటాం కదా బౌల్లో అంత బౌల్లో ఇంత బాదం పప్పు ఆ కొ కోకోనట్ పౌడర్ కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అనుకో
ఆ
పూల్ మక్కన కూడా ఒక కప్పు టూ కప్స్ అయిన ఏసుకోవచ్చు అది నీ క్వాంటిటీని బట్టి అంటే కొంచెం ఎక్కువ లడ్డూస్ కావాలంటే ఎక్కువ తక్కువ చాల్లే కొన్ని జాలు అయిపోయినాక చేసుకుందాం అంటే అట్లా ఆ పూల్ మొక్కన బాదం పప్పు ఇంకోటి ఏంటి ఇది డేట్స్ డేట్స్ ఉంటాయి గదా మనం దీంట్లో షుగర్ వాడం పంచదార వాడం ఆ ఆ ఇక అవి వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని ఫస్ట్ బాదం పప్పుని పౌడర్ చేసేసినాక తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఆ దాని పేరేంటి పూలమక్కన ఆ కోకోనట్ పౌడరు డేట్స్ కలిపి మిక్సీ పట్టడమె సరేనా
ఆ
సరే అనవామ్మా
సరే
అయ్ అయ్యో అయ్యో పనులో ఏమన్నా వన్నావ ఏంటి
బట్లు మడతేస్తున్నావా ఓకే ఓకే అయితే
మీ ఇంటి దగ్గరికి వెళ్లొచ్చాను ఇందాక ఆ
అంతే ఇంకేం లేదు ఆ మొత్తం మిక్సీ పట్టేసెయ్ చక్కగా ప్లేట్లో సర్వ్ చేసెయ్ నెయ్యేసేయ్ ఉండలు జుట్టే
సరే
నిజంగా ఎక్సలెంట్ గా ఉంటది దెలుసా ఇప్పుడు బొడ్డోడికి అదే తినిపిత్తా ఉంటా నేను బుడ్డోడికి అప్పుడప్పుడు నేను కూడా ఎక్కించేస్తా ఉంటాను అనుకో అది వేరే విషయం అట్లా నువ్వు తినచ్చని ఎలాగో నువ్వు హెల్త్ హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెడతున్నావు కాబట్టి ఇది చేసుకుంటే కొంచెం బాగుంటదని చెప్తున్నా అంటే నువ్వు ఎప్పుడన్నా గ్రసరీస్ తీసుకున్నప్పుడు తీసుకునేడప్పుడు ఫుల్ మక్కన తీసుకున్నావ్ అనుకో బాగుండ్డిద్ది
పూలు మకానాలో పూల మకానాని పాలల్లో వేసి తింటే మంచి తిను అంటున్నాడు ఓకేనా అట్లా తిండ్డం పూల్ మాకని మకానాన్ని
ఆ
మాముూలుగా పాలుంటాయి కదా మనకు తాగే పాదు పాలల్లో హాలల్లో ఆ అదే వేడి పాలల్లో వేసేసి కొంచెం పట్ల కొంచెం నాన కట్టేసి
ఆ
తాగితే మంచిది అంటున్నారు అదే తింటం
ఆహా ఏమో నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ
వ
కానీ అట్లా కన్నా అది సోకింగ్కి టైం పట్టొచ్చు నాకు తెలిసి సోక్ అవడానికి అయిన అప్పటికీ కూడా అలా తినాలంటే తినలేము నాకు తెలిసి
బెల్లం వేసుకోవాలి దాంట్లో వట్టి పాలు మకాన కాకుండా బెల్లం కూడా
అయితే అంటే నేను చేసిన పద్ధతి అయితే ఏంటంటే కొంచెం హెల్దీ వే ఇంకొకటి షుగరు దాని పేరు ఏంటి బెల్లం యూస్ చేసే పని ఉండదన్నమాట
అవునులే
ఆ
మరే విీషయండ ఉండట్లా క కట్టది ఉ
ఆ అదే అంటున్నా నెయ్యి వేసి కడతాం కదా నెయ్యి నెయ్యి వేసి కడతాం కదా నెయ్యి మామలుగా ఒక ఒక స్పూన్ కంటే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి మొత్తం ఆ పౌడర్ మీద ఇలా ఇలా అనేసి చ గా ఉాయిపో పోతుది ఎందుకు ఎందుకంటే డేట్స్ గట్టిగా ఉంటాయి కదా దా మనం మిక్సీ పట్టేటప్పుడు అది థిక్ గా అయిపోతదిగా
ఆ డేట్స్ కూడా నా ఇందాకట నాకు వినిపించల వాయిస్ బాగా లో లో ఉండి ఉండి వినిపించలేదు ఇప్పుడు హెడ్సెట్ పెట్టుకున్న రెండు పెట్టుకుంటే గానీ
అవునా ఓకే ఓకే
డేట్స్ అని కూడా జెప్పేవా ఇంగ అక్కడ ఓన్లీ డ్రై ఐటమ్స్ ఏ అంట
ఆ
డేట్స్ ఉంటే ఉండగట్టేస్తాదిలే అండి నెయ్యి కూడ అవసర్లేదు
నెయ్యి వేస్తే ఇంక
ఫ్లేవర్ కోసం వేసుకుంటాంలే
ఆ ఆ అదే ఎట్లాగో ఫస్ట్ మనం ముందు బాదం పప్పు ఇవన్నీ జస్ట్ ఒక్ ఒక్క టేబుల్ స్పూన్ యేసే చేస్తాం కదా
డ్రై ఫ్రూట్ లడ్డు ఎట్లనో అట్లనే గా ఇంక
అంతే అంతే సేమ్ రాగి పిండి తో కూడా లడ్డు ఇలాగే ప్రొసెస్ అంతా ఒకటే బట్ దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కిస్ కిస్మిస్ వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతది బావుంటది కుడా అంటే ఖజ్జూరం కజ్జూరం అదే అదే చెప్తున్న నేను కజ్జురం
ఆ
బాదం పప్పు కిస్మిస్ రాగిపిండి
హలో
హలో
ఆ ఆ చెప్పు
రాగి పిండి రాగి పిండి ఉంది కదా
ఆ
రాగి పిండి లైట్ గా నేతీ నేతీలో ఏపితే ఆ పచ్చి స్మెల్ పోతది కదా
ఆ
అది తీసి ఒక పక్కన పెట్టుకొని నార్మల్గా ఈ బాదం పప్పు ఒక స్పూన్ ఆ అదే నెయ్యి వేసుకొని బాగా రోస్ట్ చేసుకో కొన్ని కోకోనట్ పౌడర్ని రోస్ చేసుకొని కిస్మస్ కిస్మిస్ ని రోస్ట్ చెయ్యవుసరలా
ఆ
ఇలాగ వీటిని అన్నిటిని మిక్సీ పట్టేయడమే సేమ్ ప్రాసెస్స్ ఆ దాని పేరేంటి నెయ్యిసి ఉండలు చుట్టడమే అది బాగుంది
ఆ రాగిది ట్రై చేద్దాం అనుకుంటున్నా ఎప్పటికప్పుడు
ఆ రాగి పిండి ఎక్కువగా ఉండి వేస్ట్గా పోతుంది అనుకుంటే ఇలా చెయ్యి ఖచ్చితంగా తినేయచ్చు అయిపోతది పిండి అయిపోతది మెయిన్
ఆ జావమే తాగేస్తాంలే గానీ పిండే వేస్ట్గా పోదు కాకపోతే అది కూడా ఎంతైనా టైం పాస్ కి తిన తినొచ్చు కదా అని చూస్తున్నాం ఆ అ
ఓకే సరే అమ్మాయేనా వచ్చే టైం అయింది నే మళ్ళీ
ఆ ఆ సరే నాకు కాల్ వచ్చింది మా తా
ఓకే ఓకే బాయ్ మా
ఆ ఓకే బాయ్